హలో వినిపిస్తుందా
వినిపిస్తద్
ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఏవ ఇక్కడో వాయిస్ వినపడుస్తుంది అందుకే ఇంత ముందుకు వినిపియట్లేదు
అవునా
ఊ ఇప్పుడు మంచిగానే వినిపిస్తుంది ఏం లేదు ఉత్తనే కూర్చున్నా
అవును ఇంట్లోనే కదా కాలియే ఇగ పని అయిపోయింది
అయిపేందా పని
ఆ
రా అందరు
తిన్నాంరా తిన్నాం తిన్నాం పని అయింది కూర్చున్నా మత్తుగా
మాది కూడా ఎప్పుడే తిన్నా కూర్చున్నా కాలీగానే ఉన్నా అంటే ఇగ లేచిన పని ఇల్లుకుడు బోతోముడు కడువుడు వండుడు చేసుడు స్నానాలు అయిపోయినాయి ఇప్పుడు ఫ్రీగున్నా మీరుజేస్తున్నార పని
ఆ నాయన్ని అయిపోయినాయి ఇందాకే అందుకే ఇగా కాలీగే కూర్చున్న ఆ ఏంట్రా
ఫెస్టివల్ ఎట్లా చేసుకున్నారు అంటున్నా
లీ ఈసారి మేము ఇంకా అంటే అంత బాగా ఏం సెలబ్రేషన్ చేయలేరా ఇంట్లో మట్టి షేమ్ మాయనా అ పిల్లతోటి అడి మాకు రిలేటివ్స్ కొంచెం దూరం అయ ఇక పోలే
ఇ పిల్లల్లు అయినంక పెళ్లి
ఆ వీళ్ళ తోటే సరిపోతాదిరా అంత ఇనే ఈసారి కుదరలే ఎందుకో మా ఆయనకి బయట వేరే వర్క్స్ ఉన్నాయాని ఆయన వెళ్ళిండు బయటకి ఇక మమ్మల్ని తీసుకు వెళ్ళడానికి ఎవరు లేరు, అందుకే ఇక వెళ్ళలే
ఇ గుడుగకోలే చికెన్ అంది నాకు మీరు చేసి వంట
ఆ మాది మటన్రా
సండే స్పెషలా సండే స్పెషల్ అంటున్నా
సండే స్పెషల్ సండే రోజ మటన్ ఉంటది కంపల్సరి
హమ్ మా మేము ఎక్కువ మటన్ తినము నాకు నచ్చదు అందుకే గతే ఏడు మ ఆయన ఓన్లీ
అవునా మ మటన్ తింతాం నిమ్ తింటాం మా సైడ్ మటన్ పన్లు ఏందీ ఉండదుగా
మా ఇక్కడ చికెన్ బాగా అంటే మటన్ తీస్తారు నాకు నచ్చదు మా హస్బెండ్ తీస్తాడు కానీ నేను ఎక్కువ తిన నాకు చికెన్ అంతానే బాగా ఇష్టం అనీ ఇంట్లోనే ఉన్నా ఇప్పుడైతే తోకలో బాబు మీ కిద్దరటుంది గా
ఆ నాకిద్దరు
అలార్లారీ ఉంటే
పాపటే సరిపోతది ఇంట్లో ఇక ఆ ఇగ అంగన్వాడికి వెళతారు వెళ్ళినప్పుడు ఫ్రీగుంటా
ఇయాల ఎళ్ళలే
అప్పుడు కూడ ఎ కి మనకిగో ఒక గంటే కదరా టైమ్
ఊ ్అగంటలో ఇగ మీకున్న పనులు చేసుకోవచ్చు
ఆ టువల్ థర్టీ నాకు పని అయిపోవడానికి టువల్ థర్టీ ఆ టైమ్ అయితది వీళ్ళు టూ కొస్తేనే ఉంటారిగ గంటే టైం ఉన్
ఈగ గంటలు ఇవ్ పనులన్నీ చేసుకోనీ పిల్లలు ఉన్నప్పుడు ఏం చేయగలుగుతం ఏం చేయ్ లేం ఇంట్లే మా బాబు కూడా బాగా సతాయిస్త తడు అస్సల్ ఉండడు సత్ తాయించుడా సతాయించుడా నన్ను
బయట వేరే వేరే వర్క్ చేద్దామన్నా ఇగ ఏవి నమ్మేటట్లేము పోవాలంటే బయటికి పోయి
ఇగ బయటేం చేయలేం ఇద్దర్ పిల్లలు ఉన్న కాడ పిల్లల్ని చూసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే, ఆ వాళ్ళని పట్టుకోనికి ఎవరన్నా ఉం టే మనం చేసుకోవచ్చు ఎవరు బాల మా
కొంచెం పెద్దనే ఇగ మా చిన్ చిన్నామే పెద్దంగా ఇక పెద్ద
హమ్ ఉమ్ పిల్లల్ని స్కూల్కి మీ అత్తమ్మ మీ మామయ్య ఏం చేస్తారు
వాళ్ళు డ్యూటీల కెళ్తర్ర వాళ్ళు డ్యూటీలకె టరు అందుకే ఇగ నేను
ఎవలన్న పట్టుకుంటే బాగుంటది ఎందు కంటెంట్ మం చె ఈ రోజులల్ల సంప తనే విలువగా
అదేగాని ఇప్పుడు ఎవర్ లైఫ్ వల్ల అయితంది మాకు కుదరట్లే ఇగ అందరు డ్యూటీలకి వెళ్తాన్ రు ఎవరు ఇంటికాడు ఉండేటట్లు లేరు మా అమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు మేం సిటీలో ఉంటాం కదా అందుకి కుదరట్లే
అ కొంచం పెద్దగా అయితే మీ అమ్మ దగ్గ్ ర పెట్టొచ్చు కానీ మన కోపేట బదియా నువ్వు చేసుకోవాలంటే వాళు పెట్టాల్సింది హ అలి ప్యార మీ ఆగ
ఆ ఈ రోజు లేదురా డ్యూటీ లేదు హాలిడేనే ఇక్కడ బయటకి వెళ్లారు షాప్ దగ్గరకి
ఆ
ఆ పిల్లలు తిన్నారు మేము తిన్నాం ఇక పని ఏం లేదు తినే కూర్చున్నా తనవన్నీ చేస
మార్నింగ్ చపాత చేసినాం ఇవాళ సండే అని చపాతి తిన్నాం మా అత్తమ్మ మా హస్బెండ్కి పెట్టినా నేను ఇప్పుడు నేను రెండు చపాతి తిన్నా ఇక పని చేసుకున్న స్నానం చేసి ఇగో ఇప్పుడ అన్నం తింటానా ఇరు మాట్లాడకుండా
సంక్రాంతి ఎట్ల చసుకుంటారు బాగా చేసుకుంటారు మీరు
హ బాగా చేస్తాం మా సైడ్ సంక్రాంతి మంచిగా జరుగుతుంది
దసరా బాగా అయితది మా సైడ్ దసరా చేస్తా సంభావా
సంక్రాంతి బాగుండదా
సంక్రాంతి ఉంటది లేగాని ఇక ఫ్యామిలీ మెంబెర్స్కే కదా ఇలా ఎక్కువంత ఇ త్రీ డేస్ ఉంటది లేగాని ఇక సగం ఇంట్లో పనులకే అవుతుంది అప్పలు ఎట్లాగో చేయాలి కంపల్సరిగా ఇంట్లో పన్నలకు బాగా అయితది కదా ఇక టైమ్లా
ఒకరు పట్టుకోవాలి
ఆ
అందరు పిల్లలు వాల్లనే అయితే ఎవరు చేస్తారు
కుదాలదు మాకు పిల్లలు ఉంటాయి పని చేసడం వాళ్ళు వాళ్ళు ఎవరైనా పట్టుకుంటేనే వాళ్ళు మనకి పని చేయడానికి అవుతుంది లేకపోతే లేదు ఇక
హ అందుకే మా అమ్మకు ముందే చెప్తాను నేను పండకు వస్తానంటే ముందే చేసి పెట్టమ్మా మేం సీటిలోనే ఉంటాం
నేనుకూడ ఇన్నె ఉంటా మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఊర్లోనే ఉంటరు కానీ మొన్ననే మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఇగా సిటీకే ఇగ వాళ్ళు వర్క్ చేసుకుంటరు ఇగా వాళ్ళకి గుడా ఏళ్ళాలి కదా ఇగా కాళీగా ఊర్లో ఎ ఇగ పనులు ఏం లేవు దొరకట్లే అందుకే ఇగ ఇక్కడ కంపెనీసు లల్ల వెళ్తరు వాళ్ళు నేనేటన వెళ్దాం అనే ఇగ పిల్లల్ని పట్టుకోవడానికి లేరు మా అమ్మ అంటేనేమో ఊర్లోనే చేసుకుంటదామా ఇక్కడ ఉండడం ఉండదా అ అందుకి ఇగ నాకుడ వేరేది ఇగా వీళ్ళ తోటి ఇగా తర్వాత కొంచెం పెద్దగా అయినాక ఇగ తర్వాత
వాళ్ళు కొంచెం పెద్దగాయినాక వెళ్ళొచ్చులే
మా ఆయన దాంట్లో చూస్తా అన్నారు అయాన ఒప్పుకొని చూస్తే అందులోకె ఎళ్తా
ఉ నేను అలానే అని ఒక జాబ్ ఎతుక్కున్నా ఒక వన్ మంత్ చేసినా మా బాబా అస్సలు ఉంటలేడు
అవునా ఏం జాబ్ పెరిగిన
బ్యాంకులో క్యాషయర్గా అంటే ప్రైవేట్ బ్యాంకులో
ఆహా
ఉ ఇ ఉంటలేడని రిజైన్ పెట్టేసినా తక్కువే పద్ పదిహేను హు
ఇలా ఇద్దరి సంపాదన ఉండాలి ఇంట్లో ఉంటే ఇద్దరిది ఉండాలే ఒక్కోళ ఉంటే సరిపోదు
బాబు వుంటలేడని రిజైన్ పెట్టేసిన మా అత్తమ్మ ముసలామా అయిపోయింది. ఆమె మోకాళ్లు నొప్పులు వచ్చినాయి ఇగ ఆమెకు ఆపరేషన్ చెపియాలే నన్ను అంగని బాబుని చూసుకునే వాళ్ళు ఉండరు కదా
అవునవును
ఇంకేం
నువ్ ఎంత చదువుకున్నావ్
డిగ్ర్రి నువు
ఇంటర్ అయిపోయింది ఇగ టర్ అవ్వగానే మ్యారేజ్ అయింది ఇక నేను ఈ డిగ్రీ చేయలేదు.
ఇంగేడ టైంపాస్ చెత్తాన ఇంగరావు కొలం ఉ
ఇగ వెళ్ళం ఇగ పిల్లలు వస్తారు ఇగ వాళ్ళ తొటి స్ట్రెస్ వాళ్ళ తొటె సరిపోతాది. ఇంక చదువు మీద ఇంట్రెస్ట్ ఉండాదులేగానీ ఏమైనా నార్మల్ పార్ట్ టైమ్ జాబ్స్ లాగా ఉ టె బౌండరీ వెతికినా గాని ఏం దొరకట్లా దొరికినా వాటిని నమ్మేటట్లేదు ఎందుకంటే ముందు ఫీజు అడుగుతారు ఉం డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలంట ఇగ ఇలా కట్టి జాయిన్ అవ్వాలంటే ఇగ మనకి యాడ బోయి ఎత్తకచ్ మనకాడ లేవనె మనం జాబ్ ఎతుక్కుంటే మళ్ళీ మన కాంచే తీస్ కుంటారు
అవు నమ్మొద్దవి అన్ని ఫేక్ ఉంటాయి అన్ని అబద్ధాలు ఉంటాయి మనం మోసపోతాం నేను ఒకసారి కట్టిన డబ్బి
నేను కూడా కట్టినా అందులో మోసపోయినా ఇగ మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే, జాయినింగ్స్ లేేవాలట వేరే వాళ్ళకి చెప్పిచ్చి వాళ్ళని కూడా జాయిన్ చేపియాలి.
ఇన్స్టాగ్రామ్లో హ్యాండ్ రైటింగ్ ఇంస్టాగ్రామ్లో హ్యాండ్ రైటింగ్ వర్క్ సనీ రికార్డ్ రైటింగ్ అదిఇధనంటె మా ఫ్ ఫ్రెండ్ నేను ఇదురం చూసినాం జాయిన్ అయిదాం జాయిన్ అయిదాం అని అది కట్టింది నీ గట్టలే ఇంకా
అహ
వెయ్యి రూపాయలు కట్టమన్నది కట్టింది మళ్ళ రెండు వేలు కట్టమన్నది కట్టింది ఈక కథం వర్క్ రాలే ఏం రాలే
అయ్యో మూడు వేలు పోయినియా
హు
అవును ఇప్పుడ అ మి నమ్మేటట్లు లేము ఇగ మనం ఇప్పుడే అంతగాన మూడు వేలంటే మన కాడ మూడు వేలు ఎట్లేళ్ళాలి మన దగ్గరే లేవు ఉండవు కదా ఒక్కో ఇంట్లో ఒక్కోళ్ళు చేస్తారు. హస్బెండ్ ఒక్కోడ్ చేస్తే ఎంతని రూమ్ రెంట్ అని పిల్లలకని మనకి అవసరాలు ఎన్నుంటాయి
అవును
సరిపోనే సరిపోవట్లేదు డబ్బులు అందుకే కే నేన్ కూడా అప్ నే ట్రై చేసి మీరాటి కంపెనీలా త్రీఎయ్టీ ఎమో కట్టినా ఫస్ట్
ఉమ్ ది పెద్ద
అవునవును అస్సల్ అమధ్య అం దర్ జేస్ సరే అది ఇగ అస్సల్ రాలే మళ్ళీ ఇంకిద్దర్ని జే జాయిన్ జేయు ఇంకి ఇద్దరిని జాయిన్ జెయ్ మళ్ళీ మేనేజర్ జే కావాలంటే పది మందిని జాయిన్ జెయ్ అలాంటి టి అన్నారు